చిన్నారు హలో అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నము మీరు
ఏం లేదండి ఇటీవలే మీరు ఎలాంటి ప్రయాణాల్ చేశారండి
మేమీ ఈ మధ్యలో తిరుపతి అర్ ణాచలం వటి కాలం జేసామండి
ఔనా మీకు తీద్దయాత్రలు గుడికెళ్లడం అంటే చాలా ఇష్టమా
ఔనండి
ఔనా అంటే ఎవర్ తో వెళ్ళారండి
మేము మా కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళామండి
ఔనా కుటుబ సభ్యులంటే ఎవరెవరండి
అనగా ఆ మా అమ్మగారు మా చెల్లె గారు మా మామయ్య అత్తమ్మ మ్మమ్మ వాళ్ళ సైడు తాతయ్య పెద్దమ్మ తమ్ముళ్ళు చెల్లె ఇటు మళ్ళీ మా తాతమ్ తాతయ్య నానమ్మ మా బాబాయ్ వాళ్ళు అందర్ కలిశి ఒకటేసారి ఎల్ నమ్
ఆ ప్రయ్ ణంలో మీక్ నచ్చిన విష్ యాలు ఏమన్న ఉన్నాయాండి
అటే నార్ మాల్ గా ఏమున్నాయంటే ఇవి మనం పోతుంటే ఆడ్ ఆడుకోటం అందరు ఒక్కక్కడ కలిసామ్ గాబట్టి ముచ్చట్లు బెట్టినం ఏం చేయాలో ఎంటిది ఇలా ఉంటద అన్ జేప్పి ఎక్స్ ప్లైన్
ఔనా ఇంకా ఇంకేమైనా వెల్ యంటే ఎట్టనా వెళ్ళారండి ఓన్లీ ఆ గుడికే గాకుండా ఇంకేమైనా చూసారా
గుళ్ళె ఏళ్ళామ్ కండే గుళ్ళె నుంచి అక్కడక్కడ జలపాతాలు అవి ఇ మధ్య మధ్యలో మిగ్ తా ఏమన్ నుంటే అవి ఇవి ఎక్స్ పిరన్స్ ఐమండి
ఔనా మీరు ప్రయాణం జేసేటప్పుడు ఎలాంటి జారత్తలు తీసుకున్నారండి
మేము జరం రాకుండా జరం టాబ్లెట్స్ జలుబు జల్బు గోలీలు మితా ఏ ఏ ఏ ప్రాబ్లం రాకుండా హెల్త్ ఇష్యూ మీద టాబ్లెట్స్ తేలే గోలీలూ వట్ కెళ్ళావండి
ఔనా మీరింక్ ఎక్కడ్ కైనా ప్రయాణం చేశారా
అక్కడి నుంచి అర్ ణాచలం అర్ ణాచలం నుంచి ఈ ఈ కాణిపాకం కాణిపాకం నుంచి అలా మధ్యలో గోల్డెన్ టెంప్ గోల్డెన్ టెంపుల్ అలా అన్నీ కంప్లీట్ జేసుకోనీ మళ్ళ తిరుపత్ కోచ్చి తిరుపతి నుంచి రైలెక్కేశి మధ్య మధ్యలో భోజనం తినడం
సరే అండి ఇంకేమైనా అంటే అక్కడ మీక్ నచ్న విషాలు గాని నేన్ నా ఇప్పుడు గుడి చూస్తే మీక్ కల్ గిన ఎక్స్ పిరియన్స్ గానీ చెప్పరా ఏమైనా
తిరుపతి మెట్లు ఎక్కడం ఎక్కేటప్పుడు అందరం మాట్లాడుకుంటూ ఆడుతు పాడుతు పిల్లలతో వెళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పిల్లతో వెళ్తుంటే ఎక్కినట్టు కూడా అనిపయకుండా ఎక్కేశాం
ఓకే సరే అండి మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమా
అలా చేయడం అది గుడిల గుడిల వాటికి వెళ్ళడం చాలా ఇష్టం
అంటే చివరి చివరిసారిగా ఎక్కడికి వెళ్ళారండి
చివరిసారిగా వెళ్ళింది విజయవాడ కనకదుర్గం కనకదుర్గమ్మవారి టెంపుల్
అవునా అక్కడ మీకులా ఏమైనా నచ్చాయా ఏమైనా ప్లేస్ అంటే కాను
పక్కకే ప్రకాశం బ్యారేజ్ అని బ్రిడ్జ్ ఉంటుది అక్కడ ఫొటోస్ ఈ టెంపుల్ గుల్లో ఫొటోస్ దిగటం అలా అందరితో కలిసి వెళ్ళాం కాబట్టి నార్మల్గా వెళ్ళాం కాబట్టి ఎప్పుడు కలవని సందర్భాలు ముచ్చట్లు అ అలా చిన్న చిన్నగా ఎలామ్
అవునాండి మీకు బస్సులో ప్రయాణం చేయడం ఇష్టమా లేదంటే రైలు ప్రయాణాలు ఇష్టమా
అనుకూలతను బట్టి చూస్తామండి మేం నార్మల్గా వెళ్ళేది బస్ అయితేనో బస్ ద్వారా వెళ్దాం లేదు ట్రైన్ ద్వారా వెళ్లాల్సిన అవసరం ఉండేది ట్రైన్ ద్వారా వెళ్దాం దూరం ఉన్నాయంటే ట్రైన్ ద్వారా వెళ్తాం లేదు దగ్గర దగ్గర ఉన్న వాటికి బస్సేస్ ద్వారా వెళ్తాం
మీకు ప్రయాణంలో ఎక్కువ న వచ్చేది ఏందండి అంటే ఆ ఇట్లా ప్రయాణాలు చేస్తుంటే కొంచెం విండో సైడ్ కూర్చుంటే ఇట్లా బాగా అనిపిస్తుంది కొందరిక ఏమో ఇట్లా నార్మల్ గా రైలలో ఇట్లా నిచుంటే బాగా అనిపిస్తుంది మీకు ఎలాంటి ఇష్టం
మాకు నార్మల్ ఇష్టం అనేదీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం చాలా ఇష్టం
ఎప్పుడైనా మేము ఫ్రెండ్స్ తో వెళ్ళిలా అండి
ఎళ్లమండి
అంటే ఎలాంటి ప్లేసెస్కి ఏం చేశారు ఇట్లా
ఫ్రెండ్స్ తో పాటు తిరు తిరుపతికి ఫ్యామిలీ కంటే ముందు ఫ్రెండ్స్ తోటి వెళ్ళాం వచ్చాక మళ్ళా కుటుంబ సభ్యులతో వెళ్ళాం నార్మల్ ఈ మధ్యలో ఇలా ఆఖరిగా వెళ్ళింది కనక దుర్గ టెంపుల్ కూడా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళామండి అవి కూడా కళాశాలని డైరెక్ట్ ఇటు నుంచిట్టే వెళ్ళిపోయాము ముందు రోజు అనుకున్నాం తెల్లారి ఎక్కేసాం రైలు ఎక్కేసాం
ఉ మీరు కొండ ప్రాంతాలు ఇష్టపడతారా లేదా సముద్ర ప్ర ప్రాంతాలు ఇష్టపడతారా తర
కొన్ని చోట్లల్లో కొండపాంతలు ఇష్టపడతాం అది ఎలా అంటే
వో
చెట్లు బాగుండి కొండలు చూడ్డానికి నీ మంచిగా ఉండి జలపాతాలు ఏమన్నా ఉంటే కొండ పంతాలు ఇష్టపడతాం లేదు సముద్రం చూడాలనుకుంటే ఈ ప్రాంతం ఇష్టపడుతుంది ఇట్లాంటి ప్రాంతం
మీకు ఒంటరిగా ప్రయాణాలు చేయడం ఇష్టమా లేదంటే కుటుంబంతోని ప్రయాణం చేయడం ఇష్టమా ఆ
ఒంటరిగా వెళ్తాము బంధుమిత్రులతో వెళ్తాము
ఆ అంటే ఏది ఎక్కువగా ఇష్టం
కుటుంబ సభ్యులతో వెళ్ళడం ఎవరికైనా ఇష్టం ఉంటుారండి దాదాపు
అవును మీరు ప్రయాణాల్లో ఎక్కువ ఫొటోస్ తీస్తారా లేదా తీపచ్చుకుంటారా
తీస్తావేమే తీయాల్సి వస్తది ఎందుకంటే మా చెల్లగారు ఉన్నారు మా అమ్మీ గారు ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని తీయాల్సి వస్తుంది కాబట్టి మేమే తీస్తాం
ఆ మీరు ఇట్లా ప్రయాణాలు చే ప్రయాణం చేయడం వల్ల మీకు ప్రశాంతత గాని ఇట్లా దొరుకుతుందిండి అంటే ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడం గాని
కొత్త విషయాలు నేర్చుకోంటడం అని ఏం లేదు కానీ ప్రశాంతత అనేది వస్తుది ఎట్లా చేసి వస్తుంది గుళ్ళల్లోకి వెళ్తున్నాం కాబట్టి ప్రశాంతత అనేది దాదాపు అందరికి వస్తుంది మరి అందులో తిరుపతి దేవుడు అనగా చాలా మందికి వస్తుంది సరే ఓపికతోటి కూర్చుొని ఐదు నిమిషాల దర్శనాన్ని కోసం వేచి వినడం మధ్య మధ్యలో అక్కడక్కడ ఆపడం లైన్ పోకపోవటడం అందులో అందరం మాట్లాడుకుంటూ వెళ్ళటం
ఆ
కొంచెం సమయం ఎక్కువ కేటాయించిన దానికి కిందికి వస్తది కాబట్టి
అవునా ఓకే అండి మీరు ఈ మధ్యలో మీకు సెలవులు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మమ్మ వాళ్ళ ఎప్పుడేనా వెళ్లారా
ఈ మధ్యలో వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము
అక్కడ ఎలా ఉంటుంది మీ అమ్మమ్మ వాళ్ళుగాని ఇట్లా ఎలా రిసీవ్ చేసుకుంటారు
అది దాదాపు బొగ్గుగనులు కాబట్టి దాదాపు ఎండకాలం వెళ్ళాం కాబట్టి ఎండ బాగా ఉంటుంది కాబట్టి బేర వేయలేము ఒకటి అది కాకుండా అక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం ఎందుకంట మా బామ్మడిగారు ఉన్నారు కాబట్టి వా చిన్న పల్ల కా చిన్నపిల్లాడు కాబట్టి చ వాళ్ళత ఆడుకోవటం చేయటం అలా ఇలా చిన్నబాబు కాటి దాదాపు నా దగ్గరే ఉంటాడు తను కా పడుకోబెట్టడం అది చేయడం కాబట్టి తనతో ఉంటాంట దాదాపు తను నాకే ఎక్కువ ఆర్ష ఆకర్షి ఆకర్షించమంటారు చూడండి అలా తను నా దగ్గరనే దాదాపుక్ ఎక్కు వాళ్ళ అమ్మ నాన్నకంటే నా దగ్గరనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అమ్ వాళ్ళ సైడే వెళ్తాం
అవునాండి మీకు ప్ర ప్రయాణంలో ఎక్కువ ఏ ఆహారం తీసుకుంటారండి
మేము నార్మల్గా మా నాన్నమ్మగారు తీ తీసుకొచ్చిన పులిహోర గానీ లేకపోతే గ్యారెలు అప్పాలు తీసుకెళ్తాం అప్పాలు కాకపోతే పులిహోర ఇవి రెండే లేకపోతే ఆన కూ కూర వండుకుని వెళ్తాం కూరతో పాటు పూరీలన్న చపాతీలన్న తింటాం
అవునా
అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏ రోజు ఆ రోజు భోజనం బయట తినడే కాబట్టి బయట తినేస్తాం కానీ వెళ్ళేటప్పుడు ట్రైన్లో నైట్ తినాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లో వండుకొని తీసుకెళ్తాం
అవునాండి మీరు ఎక్కువగా ఉదయం ప్రయాణం చేయడం ఇష్టపడతారా లేదా నైట్ పూట ప్రయాణం
ఉదయం కంటే రాత్రిపూట ప్రయాణం చేయటం సులువు ఎందుకు అనగా పొద్దున ప్రయా ప్రయాణం చేయడం అంటే ఆ రైళ్లు బాగా నిండుగా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ రాత్రిపూట ప్రయాణం చేస్తే ఖాళీ ఖాళీగా ఉంటుంది ప్లస్ ప్రశాంతత ఉంటుంది రాత్రి కాబట్టి నిద్ర మంచిగా పడతది పొద్దున ఏంటంటే నార్మల్గా వాళ్ళ వీళ్ళు వచ్చా రావడం వల్ల నిద్రపోద్ది
కాబట్టి రాత్రిపూట వెళ్ళడం కొంచెం అనుకూలంగా ఉండది
అవునూ మీరు ఎక్కువ దూరాలు అంటే ఎక్కువగా డిస్టెన్స్ ఉన్న ప్రయాణాలు చేసారండి
మేము దూరంగా ఉన్న ప్రాంతాలు అనగా చేసింది
అరుణాచలం బ ఆ దూరం
మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అండి అట్లా దూర ప్రయాణం చేసేటప్పుడు
దూర ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు అంటే అరుణాచలం వెళ్ళేటప్పుడు దారి తెలియక వాళ్ళని విళ్ళని అడుగుతూ అడుగుతూ వెళ్ళ వెళ్లడం వల్ల కొంచెం సమయం అనేది ఎక్కువ తీసుకుంది రావడం అల్లగానే వ అలకగానే వచ్చానీ వెళ్ళడం మాత్రం తెలుసుకొని ఎటు వెళ్ళాలో ఎక్కడ ఏళ ఏడ తిన్నాలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది ప్లస్ అందులో కూడా ఆడికి వెళ్ళాక మేము వెళ్ళే టైము క్లోజెస్ట్ టైం ఒకటేయంండి
అలా వాళ్ళని డిక్కు అడిగి బదిలాడి లోపలి వెళ్ళడం వారికి కొంచెం లేట్ అయింది
అవునా మీకు విదేశీ ప్రయాణాలు చేసే కోరిక ఏమైనా ఉందా అండి
లేదండి విదేశాలకు వెళ్ళాలంటే
ఇంట్రెస్ట్ లేదండి దాంట్లో
అంటే అంటే ఇంకేమైనా ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారా
లేదండి ఇప్పుడు నార్మల్గా మన భారతదేశంలో ఉన్న గుళ్ళు తిరగాలని చుస్ చూస్తున్నాం తిరుచిరపురం అని చెప్పి బాగా మాట్లాడుకుంటున్నారు వెళ్తే అటు వెళ్ళి రావాలి ఒకసారి దాన్ తర్వాత కెద్ ధర్నాది వెళ్ళాలని చెప్పి అనుకున్నాం కానీ మన సా మన వేసవి కాలంలో కానీ దొరకలేదు ఈ మధ్యలో ఎప్పుడన్నా ఉంటే పక్కా వెళ్ళోస్తాం
ఓకే అండి మీరు ఇలాంటి ఇంక ఎన్నో చెయ్యాలి అని ప్రదేశ ప్రదేశాలకు వెళ్ళ వెళ్ళాలి అని కోరుకుంటున్నా సరే అండి బాయ్
దాంచి